అరు
ఏం లేదు కాలినే ఉన్నా బోరు కొడతందీ ఎగ్జామ్ ఉంది ఎయిటీన్త్ కి
అవునా మరి ఎగ్జామ్ఎగ్జామ్ బోర్ కొడతుదా సదుకోలగానే
అదే కొద్దిసపు సేపు కొద్దిసపు చదువుకున్నా ఇక కొద్దిసేపు ఎట్లకి ఏ మాయ తెసినా ఇ తింట అని
ఏం ఎగ్జామ్ ఉంది
అది ఎన్టీపిసి
టెన్త్ బేసికా
డిగ్రీది
డిగ్రీ నా
హ్మ్మ
మన ప్రిపేర్ అయినావా మంచి
రైనాంటే కేరు వర్త మరి ఎంత బ ఎక్కువ ఎక్కువ జీసే ఉంటది
ఆహా
జనరల్ సైన్స్ అవి ఫిజిక్స్ కెమిస్ట్రీ బేర అ అన్నీ చదవాలంటే మనం వల్ల ఇ కంటిన్యూగా కూర్చోవాలి మంచిగా సిన్సియర్గా
ఒక ఒకస తా అనే పెడుతే
ఇక మా ఇంటి దగ్గర ఇ ఆ వర్క్ ఈ వర్క్ చేసుకుంటుంటే
అవు నువ్వు దానికినికి అప్పుడు చేసా
ఏది
ఈ పోస్ట్ ఆఫీస్ పడ్డాయి జాబ్స్ అప్లై చేసినావా
ఆ చేసినది అది ఏం రాలేదు అది అయినా నైన్ పాయింట్స్ ఎబో టెన్ బ టెన్ ఉన్న వాళ్ళకి ఇస్తారు మనకి ఎందుకు మనకి ఏడ వస్తుంది
అవును మా పక్కన కూడా అప్లై చేేసిందవి అయితే నేను పోయి రోజు అప్లై చేస్తుంది నేను కూడా అప్లై చేద్దాం అని పోతే అక్కడ అందులో చేసి ఆ సారే అన్నాడు ఎందుక అప్లై తన అమ్మా అనవసరంగా ఎట్లాగో టెన్ బటిన్ ఉన్నలాకి ఇస్తారు అల్లా కూడా ఎవరికో ఒక రిజర్వేషన్ లోన్న వాళ్ళకి ఇస్తారు వచ్చేదే పది తక్కువ జీతం తక్కువ వస్తుది అళ్లా టార్గెట్స్ ఉంటాయి నీకు ఆడికి ఆడికి సరిగిపోది నీకు వంద రూపాయలు వేస్ట్ంది చేసుకుంటాను అని అన్నారు
ఆ అదేమో అక్కడ అక్కడ హాస్టల్ ఉన్నప్పుడ చేసినా అయితే మా ఫ్రెండ్ కూడా అయితే ఒక అక్క మా మా ఫ్రెండ్ ఒక అక్క ఉంటది అమ్మన్నగా ఏమో చెల్లి ఏమో చేసి చూడరాదు ఒకసారి ట్రై చేయరాదు వత్తే వచ్చింది లేకపోతే లేదు అంటే చేసినా అది రాదే గ్తుకి వచ్చి అనుకుంటే కానీ రాదే అది మాడ
ఆ వచ్చి రిజల్ట్ వచ్చి ఒక లిస్ట్ వచ్చిందంటే ఇంక రెండు లిస్ట్ రావాలి అంటది మరి
టెన్ బై టెన్ ఉంటేనే వస్తాయి టెన్ బై టెన్ నైన్ పాయింట్ ఎయిట్ అట్లా ఉంటే వస్తాయి
అల్లా కూడా లక్క మా ఇంటి పక్కన వాళ్ళ చెల్లెకి టెన్ బై టెన్ వచ్చిన అయినా ఆమెకు రాలే
అది ఇగ ఎట్లా అంటే రిజర్వేషన్స్ బట్టి అన్ని చూసి ఇస్తారు నార్మల్గా ఏమి ఇస్తారు చెప్ అయితే వితౌట్ ఎగ్జామ్ తో అంటే ఏ
ఉదా ఏమంటారు వేరల్లా పోస్టులు ఎతే లక్షలలా జనాలు ఉంటారు
ఆ వాళ్ళు ఎట్లా ఎట్లా ఆలోచించాలంటే ఏజ్ చూసి ఆలోచిస్ చేపో ఇప్పుడు నార్మల్ ఏజ్ ఉంది అనుకో దానికి దాని పోస్ట్ ఆఫీస్ కి సర్టెన్ ఏజ్ పెట్టాలి ఆ ఏజ్ వరకి అప్పుడ చేసుకున్న వాళ్ళలో నెక్స్ట్ ఇయర్ ఏజ్ అయిపోయి వాళ్ళకి అట్లా ఇస్తే బెనిఫిట్ ఉంటంది కానీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటారు అంత ఆగవాని చెప్తారు ఈ గవర్నమెంట్ జాబ్స్ అయితే
అద మా మామూలుగా అసలే ఓ వేలలో ఎస్తతే లక్షల జనాలు అప్లై ఇస్తారు అవి రావట్లే పోట్లే మళ్ళీ మనీ మంటర్ అమౌంట్ రీఫండ్ కూడా రాదు పే పేదోళ్ళకి చాలా ఇబ్బంది ఇప్పుడు మనలాంటి వాళ్లకి పైసలు లేకుంటే జాబ్స్ వస్తా ఉంటారు అవే అప్లై చేస్తాం వితౌట్ ఎగ్జామ్ అంటే అవి రానే రాట్లే అందుకే నేను అప్లై చేయలేదు చేయమన్నారు నన్ను కూడా ఏమైతుని చెయరాగా అని అంటే ఏ మోయదు రాదు మన్నీ నను చేలే
అందుకే మాక్సిమం చాలా వరకు చేయలే ఓన్లీ టెన్ బై టెన్ ఉన్న వాళ్ళు అది ఏసిర్రు ఆ నర్మల్ వాడు ఏజ్ లిమిట్ ట్టి నా ఎంట్రీ ఏజ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఏజ్ అయిపోతున్న వాళ్ళకి ఇచ్చా హీ కొంత వరకు ఏజ్ ఉన్న వాళ్ళకి చాయిస్ ఇస్తే పోతది కానీ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏ అందరి కలిపి కొడతాండు
అందరికి పెడితే వాళ్ళు సీనియర్స్ కి ఎక్కువ ఇచ్చుకుంటారు ఫస్ట్
హ
ఏజ్ లిమిట్ లేకుండా ఇస్తే అట్నే ఉంటది మళ్ళీ ఇలానే ఈ జూ రాదు గవర్నమెంట్ జబ్ గవర్మెంట్ జాబ్ వాళ్లకి రిటైర్మెంట్ పెంచిర్రు
వాళ్లాకి సరిగా కళ్లు కనపడట్లే నడవలేకపోతారు నువ్వే రోజు జాబ్ చేస్తే నాకు ఇది వసిన మా పెదనాన్న చేస్తాండు జాబు ఏ పెదనాన్న ఏం జాబ్ చేతడు డు
ఆయన అటెండర్ గా చేతడు
ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయ్యండ ఇక్కడ మౌబాద్ ఏనా
ఆ తొన్ని
గింతొత్తే ఏమై యానికి
చెప్పడది. అదెత్తే బానే ఉన్ చాలనె వస్తాయి అవడా.
ఇంక బయట రావా?
అది
మ్మ్ మ్ బెటోళ్లకి
జాబ్ పెట్టే ఆప్షన్ కూడా ఉంది. ఆ అంటే ఇప్పుడు మాకు పెట్టొచ్చు.
ఫె అటెండ్ అటెండర్ ఈయన.
అంటే దాన్ని బట్టి అసలు ఆయన అటెండర్ అని చెప్తాడు కానీ, ఏం జాబ్ చేత్తండల్ల? ఫైల్స్ గిట్ల ఇత్తాడు సార్ వాళ్ళకి. మా దాన్ ఎవరికైనా పెట్టమంటే పెట్టి నమ్మడు.
మ్మ్ ఖాళీగుండి బడిస్ సేయకపోతే, ఏమైతాంది? వేరే వాల్ బయట వాళ్ళకిచ్చే బదులు మనొల్లు మనకి చూపించుకోలేకనే, ఇట్ల ఉండరాళ్ళు.
అమ్మ నా జాబ్ పెట్టాడా త్త
హుమ్ కొందర అంతే అవ్వ. ఈడ కొందరు బత్తే ఓరువరు. మ్ హు వాళ్ళ భార్య ఏమంటది?
ఆయనతొ ఏమంటరు వాల్లిద్దరు ఇక్కడ్నె ఉంటరు.
తో మొబై ల్లో ఉంటారా?
ఆ అన్నే ఉంటరు.
వాళ్లకి ఓన్ వేకు ఒన్ ఉంద! మరి మోబై లొ, అ లోన్ ఉంది. ఉహు
ఎవరికైనా మా ఫ్యామిలీలొ ఎవరికైనా పెట్టమన్నాము. ఎవరికి పెట్టన్నన్నాడు.
మ్మ్ హు
మా నాన్నమ్మ కూడ పొయ్యింది
హ్మ్ ఐషు వాళ్ళు చిన్న కొడుకు పెట్టుకుంటాడంట ఆ ఏమ్ చెప్పా మరి
ఏమో ఆయన పెట్టడట ఎవరికీ పెట్టారో నా జాబ్ నేనే చేసుకుంటా నేనే రిటైర్డ్ అయితా వచ్చిన పైసలు తీసుకొని వాళ్ళ వదిన కొడుకుకాడికి పోతాడుట
ఎవరి కొడుకైతే
ఆ వాళ్ళే సాక్స్తారట వాళ్ళే ఆయన కొడుకులట
హ్మ్ హు
అయన చేసుకుందే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్
ఏ ఏ ఏ ఏమ నే
ఆ అయ్యే పేలీగే ఆ పట్ లవ్ మ్యరేజ్
ఓ అమ్మో అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళ అక్క అక్క కొడుకులా ఏం ఇచ్చారు వాళ్లు ఒక ఆయన ఇక్కడ ఉంటాడు ఒక ఆయన ఆడికే పోవాలంటడు హ్మ్ హు మరి వాళ్ళిద్ కర్మ అనే ఆళ ఎదురుదున్నా
ఎందుకు చేత్తలేదు వాళ్ళు చేయరు
మరి
పైసలు దొబ్బుతారు వెళ్ళగొడుతరు
ఆమె ఇంటికాడుంటద వాళ్ళ వైఫు మీ పెద్దమ్మ
ఆ ఇంటికానే ఉంటది ఆమె ముస్లాం అయింది ఆమె అంటే మా నానమ్మక్క అంటే పెద్ద అంట
ఆ ఇక్కడ సారవ కొట్టు పెట్టిందంట అప్పుడు
హ్మ్ హు
ఫస్ట్ మా పెదనాన్న కిమా తాత రెండు పెళ్ళిలు చేసిండంట
అరె
ఎవరితోటి కూడ ఉండలేదట ఈ ఈ ఇద్దరూ తోటి డైవర్స్ తీసుకున్నాడట వద్దని చిన్నగా అప్పుడిగ సార పోషిదాట ఏ సారదగు సారదాగెడోట అప్పుడు ఆమ్ కూడా పెళ్ళయింది కావచ్చు మరి ఆమె ఆయన వదిలి పెట్టింది మరి ఎట్లనొ ఏం కదో తెలివదు గాని ఇ అట్లా అట్లా అలవాట అట్లా చేసుకున్నాడట కొన్ని సంవత్సరాల దాకా మన ఊరే రానియలేి మా తాతగా మా నాన్న వాళ్ళు హ్మ ఇప్పుడు ఇప్పుదోస్తది కానీసానికి మా ఇంటికి పోతే ఇంత అన్నం కూడా పెట్టదు తెలుసా ఆకలి మా ఇబ్బాలు మా వాళ్ళు ఉన్నారని పోవద్ దానికి వాళ్ళు హోటల్కి పోతే హోటల్ ఉన్న జర జాల చూపించుకొని మంచిదిస్తాడు
మ మీరు మంచిల క్యాన్ వేసుకోరాా అక్కడ
ఆ క్యాన్ వేసుకుంటాము వాళ్ళ ఇంటికిెప్పుడు ఇట్లా మేము పిల్లలు నార్మల్ గా
దగ్గరేనా మరి మీరు కొట్టికడికి ఆడికి
దగ్గరేం కా అంటే నడుచకుడా పోవచ్చు కానీ కొంచెం దూరమే ఉంటది మాదేమో మెయిన్ రోడ్డు వాళ్ళడెమో కాలనీ అటు
హ్మ
పోరు మా అమ్మ వాళ్లు ఎవ్వరింటికి పోరు మా ఇద్దరు పెద్దనాన్నలు ఇంటికి పోరు మా అతమ్మ వీడింటికి కూడా పోరు
మరి ఎందుకు ము ఏవడ మరీ
ఒకరెంటికి పోతే వాళ్ళు పని చేయించుకొని మళ్ళ మమ్మలనే తిడతారు అందరు
ఆ
అందుకే మా నాన్నకి ఎవ్వరు ఫోన్ చేసినా నాకు పనిండది నేను ఆడలేన అని చెప్తండిగా వాళ్ళ పని అతే వాళ్ళు చేసుకొని వస్తారు
అంతేగా మరి
వాళ్ళే అంటారు మా అత్త బిడ్డ ఇట్లా ఒకే ప్రెగ్నెంట్ తోటి ఉన్నది పోయి రావచ్చుగా ఉండొచ్చుగా అని ఇంకోలాక్క అంటంది ఆనే ఉంటారు పోరు చేయరంటే చేసినా చేయని పేరే వాళ్ళమ్మ ఫుల్ గొడవ పెట్టుకుంది ఎందుకని పోకోకుండా ఏమ వద్దు ఎవరింటికి పోవద్దని చెప్పినా మా డాడీ తోటి
హ్మ హ్మ
మనం నలుగురు ఉన్నాం మనకు ఒక అక్కు ఉంది దాని పిల్లలు మనమే మనదే ఒక ఫ్యామిలీ అయింది అవసరమా అందరి ఇంట్లా తిరగాలి అందరు చేసి పెడితే మళ్ళ అందరు మనల్ని అంటారంటే మా నాన్న కూడా ఎవరింటికి ఫోను అని పోకుంటానే ఉన్నాడు ఎవరింటికి పోడు
సరలే మరి ఆ సరే బాయ్ హ్మ బాయ్